తెస్తున్న
ఏం చేస్తున్నావే ఎప్పుడు చదివేనా కాసేపు మనకి ఇష్టమైన వాటి గురించి మాట్లాడుకుందామా
అలాగే నాకైతే కాలిగా పాట పాత తెలుగు పాటలు వినడం చాలా ఇష్టం
అవునా నాకు కూడా ఇష్టమే కానీ నీకు పెయింటింగ్ వేయడం అంటే ఇంకా పిచ్చను ఉంటా
మా మరి ఇప్పుడుదుకు వేయట్లేదు ఆ మధ్య నువ్వు వేసిన నమ్మల్ బొమ్మ భలే ఉండేది
హ ఇప్పుడు ఈ పుస్తకాల మధ్య రంగులు వేసే తీరిక ఎక్కడ ఉంది చెప్ప ఉద్యోగం వచ్చగా మళ్ళీ మొద
నిం నాకు వంట చేయడం కూడా ఇష్టమే ముఖ్యంగా కొత్త రకం పిండి వంటలు
అయితే నాకు అదృష్టం రేపు మనం కలిసినప్పుడు ఏదైనా చేసి తీసుకని రాము
అప్ప కొ మీకు ఇష్టమ స్వీట్ ఆంటీ
నాకు పాయసం అంటే ప్రాణం నీకు
నాకు కారపూస వేడివేడి బజ్జీలు అంటే ఇష్టం
అబ్బా వింటుంటాడి నోరు ఊరిపోతాను సరే కాని నీకు ఇష్టమైన సినిమా ఏది
నాకు పాంత శంకర భట్నం లాంటి సినిమాలు ఇష్టం అందులో సంగీతం అద్భుతం
నాకేమో స్ఫూర్తినిచ్చే సినిమాలంటే ఇష్టం మహానటి చూసినప్పుడు చాదా చ్చాన్
ఆ అదే అందరికి నస్తుస్తుంది మన్నకి ఇష్టమైన ప్రదేశమేది హలో ఆ ఏష్టను ప్రదేశం చెప్ప
ఇప్పటికైతే కేరళ వెళ్ళాల అనేది ఉంది మన నీకు
ఆ పోయినట్టే ఉంది మా వాతావరణం నాకైతే కాశీ వెళ్ళాలనుంచి భక్తి కంటే అక్కడ వాతావరణం చూడాల కోల్
మనకి ఉద్యోగాలు వచ్చాక మన మొదటి చిట్ంతా ఇద్దరం కలిసు
అత్త అత్తా అచ్చ అత్తం పైన మొం అబ్బా ఆలోచన ఎంత బాగుంది ఆ రోజు కోసం నేను ఏదైనా ఇస్తాను
అవునా ఇందాక వంటల గురించి అన్నావు కదా నీకు ఇష్టమైన పువ్వులు ఏంటో చెప్పలేదు నాకు మాత్రం మల్లెపూల అంటే చాలా ఇష్టం
ఆ గైటి మీద ఇష్టంమ బుక్ నాకై బంత పూలు అంట ఇస్తం ఆ రంగుళు ఇస్తుంటే పండగ గుర్తుస్తుంది అన్నట్టు నేను చిన్నప్పుడు ఏ ఆట లాంటిే ఇష్టం ఉండేది
ఇంకేముంది తొక్కుడు బిళ్ళ వాముల గుండలు ఆడేవాళ్ళం కదా ఇప్పుడు ఆ ఫోన్లు వచ్చాక పిల్లలందరుూ బయటకి రావచ్చ
ఇయార్ ఇప్పుడు కూడా చినా ప పోడలేక ఇద మే నా మాత్ర అంద ఆగు మాతార అంట బలసద మా ఇంటి పెనుకున్న పెద్ద చింత చెట్టు చాటున దాక్కునేదాన్ని అదిప్పు నరగేశ్వరం
ఆ రోజులే వేరే సరే కాని నీకు ఇష్టమైన పుస్తకం కం ఏదైనా ఉందా అంటే చదివేవి కాకుండా కథల పుస్తకాలంటివి
నాకైతే ఏమి ఇష్టం లేదు నాకు మంచిగా తిననివాండు అంటే ఇష్టం నాకు చింతమ్మ కత్తలలుంటే చాలా ఇష్టం అందులో ఉండే తి కథలు మళ్ళీ మళ్ళీ చదవాలి అనిపిసింది నీకు
నాకు ఎడంబూరి గారి నవలలు అంటే చాలా ఇష్టం అందులో మానేసి మనసుల మనస్తత్వం
అవు న అదే ని మకాలు కదవను న నాగ తెలి సరే ఎకి ఇష్ట సతనే ఇది ఎండకల అ లేకి చలి కల
నాకు చలికాలం అంటే ఇష్టం పొద్దున్నే ఆ మంచులో నడుస్తూ ఉంటే బాలె ప్రశాంతంగా ఉంటు
అబ్బో నిమ్ ఇ పొదున్న లేసేనట్టే నాకే వర్ష కారు అమ చికు లేదగ పత్ర చెప్దా మంటప్ప
అబ్బాబ్బలే చెప్పావ్ అన్నట్టు నీ కు జంతువులు అంటే ఇష్టమా మా ఇంట్లో కుక్క పిల్లని పెంచుకోవాలి అనేది నా కోరిక
నిన్ను పెంచుడే ఎక్కువ కుక్క అవును అవును నాక్ అవులంటే ఇష్టం ఉంటాయ్ మనకు ఉద్యోగం వచ్చాక ఒక చిన్న తోట వేసి అక్కడ ఒక ఆవును పెంచుకోవాలని నా కోరిక
మంచి ఆలోచన మనకి మాత్రం ఒక చిన్న కుక్కపిల్ల ఉంటే చాలు మనకు తోడుగా ఉంటుంది
ఆ ఎందుకు నిలేక్కనే ఉంటాదా నీజ్ సరే నీకు ఇష్టమైన బట్టలు రంగేది నువ్వు ఎప్పుడు నా నీళ్ని రంగులేనే ఉంటావుకా నిక్ ఎరరుపేసుకుంట అయితే
నాకు నీల రంగు అంటే చాలా ఇష్ ట్ అది చూస్తుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది నీకు మరి నీకు ఎరుపు అంటె ఇష్టం అనుకుంటా కదా
ఆ ఇంకా దానికి అర్తం చెప్పు ఓసారి అవును ఎరుపు అంటే శక్తికి గుర్తు కదా సరే చాలా విషయాలు మాట్లాడుకున్నాం మనసు ఇప్పుడు చాలా తేలికగా ఉంది
అవునే నీకు ఇందాక ఫోటో నీకు ఫోటోలు దిగడం అంటే ఇష్టమేన నాకైతే ఆ పొలాల మధ్య నిలబడు ఫోటోలు దిగడం అంటే చాలా ఇష్టం
ఇంకా ఫోటో దిగడానికే పనికొత్తావ్ ఇంక ఎందుక పనికొత్తావ్ అవును నా కూడా ఫోటోల్ దిగడం కంటే ప్రకృతిని చూడ్డం ఇష్టం కానీ ఈ మధ్య నువ్వు తీసిన ఆ సూర్యాస్తమయం ఫోటో మాత్రం అదిరిపోయిందంట అనుకుంటాను అ అలా అదిరిపోతాయి
నేను నచ్చకపోయినా పర్లేదు గానీ నాకు అది చాలా ఫేవరెట్ ఫోటో సరేగాని నీకు ఏ పండగ అంటే ఇష్టం నాకైతే సంక్రాంతి అంటే చాలా ఇష్టం ఆ ముగ్గులు గొబ్బెమ్మలు
ఆ ఇంకా గొబ్బెమ్మలో నూనె కూడా పోసుకో గొబ్బెమ్మ లెక్కనే ఉంటావ్ నువ్వు కూడా నాకు దీపావళి అంటే ఆ దీపావలి తెలుగులో ఊరంత అందంగా ఉంటుంది కదా మనసంత కాల్చడం అంటే ఆ పెద్ద పండుగ ఏదో ఉన్నాడ ఆ
నిజమే మనకి ఇష్టమైన నగలు ఏంటి అమ్మాయిల కి ఎలాగో నగలంటే ఇష్టమే కదా
ఉమ్ గంతే ఇగ అంతకు మించి ఏమి ఇష్టం ఉంటాయి కానీ నాకు పెద్ద పెద్ద జుంకాలు అంటే చాలా ఇష్టం అవి పెట్టుకుం అంటే మంచిగా ఊగులాడితే ఆ బచ్చే శబ్దం వినడానికి భలే ఉంటుంది నాకైతే
నాకైతే గట్లా అస్సలే నచ్చవి నాకు సింపుల్ గా ఉండడం అంటే ఇష్టం గొలుసులు గాజులు అంటే ఇష్టం మరి నీకు మరీ ఎక్కువ హడావిడి వద్దులే
ఏది ఆ కుక్కకు కట్టే గొలుసు అంటే ఇష్టంఆ సరే నీకు ఇష్టమైన పండేది ఈ వేసేవిలో మామిడి పండ్లు తింటున్న దున్న పోతులెక్క
ఆ తింటానే నువ్వు గుడా తింటా అన్నావ్ గా పంది లెక్క నా గూడా మామిడి పండు అంటే బాగానే ఇష్టం కానీ నాకు ఇంకా సీతాఫలం అంటే బాగా ఇష్టం ఆ రుచే వేరు
పోయి అడుగు మరి ఒత్తయేమో ఎండకాలం మన ఊర్లో బాగా దొరుకుతాయి కదా సరే నీకు పాటలు పాడడం వచ్చా బర్రె గొంతు వేసుకుని ఎవరైనా కానీ అప్పుడప్పుడు నువ్ ఏదో మూలుగుతున్నట్టు అనిపిస్తుంది కానీ అందరుని త్తవ్ గదా
కనిపెట్టిసేనవి ఇగ నీకు అదే పనే ఎప్పటికీ నాకు రాకపోయినా అట్లా పాడుకుంటూ ఉంట ఒంటరిగా ఉన్నప్పుడు
నన్ను బాత్రూమ్ సింగర్ అని అంటారు ఫస్ట్ అది తెలుసుకో
ఏం తెలుసు బాత్రూమ్ సింగర్ అని
ఆ మరి అది జెప్పాలి కదా అది నిజమే నాకు మాత్రం డాన్స్ చేయడం అంటే ఇష్టం కానీ ఎవరు చూడునప్పుడే ఎందుకంటే అందరూ చూత్తే నాకు డాన్స్ రాదని దాంట్లో తెలిసిపోతది కాబట్టి
అయితే మనకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి పార్టీ చేసుకుంటామ్ చూడు అప్పుడు చేయి అప్పుడు చూత్త నీ పర్ఫామెన్స్
అమేనీకచ్చినట్టు ఉన్నది నాకచ్చినప్పుడు అంటే ఎంతగా నీకు రావాలంటే మరిఇంకెప్పుడుత్తా సరే తప్పకుండా ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నా నీకు ఇష్టమైన నీతి కథలు నీకే నీతి కథలు ఇష్టం ఉంటాయి కాని కొటేషన్ ఏమైనా ఉందా
ఆ కొటేషన్ అంటే ఒకటి ఉన్నదిలే కష్టపడితేనే ఫలితం ఉంటుందని ఒకటి ఉంటాది అది ఇష్
బాగానే పడతానవ్ ఏ ఫలితం వస్తానవ్ ఓర్పు ఉంటే ఏదైనా సాధించవచ్చు ఇది నాకు బాగా నచ్చుతుంది అందుకే ఈ పుస్తకాల్లో ఎంతో ఉపయోగ కూర్చుంటున్నా
అవునా ఇందక మన చిన్నప్పటి ఆటలు గురించి అనుకున్నాం కదా నీకు ఆ స్కూల్ వెళ్ళడం ఇష్టమా లేకపోతే సెలవులంటే ఇష్టమా మరి
అందరి నీ లెక్కుంటారు అనుకుంటున్నావా స్కూల్కి వెళ్ళుడు అంటేనే ఇష్టం మామిడి తోటలో తిరగడం కోతి కొమ్మచి ఆడడం అంటే నీలెక్క అసలు ఇష్టంలేదు
మరి ఫుల్ ఆడేదానివ్ కదా నేను స్కూల్ల్ ఉన్నప్పుడు ఇప్పుడేమో ఇష్టం లేదంటున్నవ్
అబ్బో అన్ని మర్చిపోయినావే ఏంది నువ్వే ఆ చెట్టు మీద కూర్చొని ఎప్పటికి పండ్లు తినుకుంటు ఉండేదానివి నివి
ఆహాహా అవును కిందన నాకు ఇప్పడు కూడా అదే ఫీలింగ్ ఉన్నది నేను చిన్నప్పుడు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం ఉండేది నాకైతే లెక్క లెక్కలు అంటే మస్తు ఇష్టం
నీకు మ్యాథ్స్ రాదు కాబట్టి నీకు మ్యాథ్స్ రాదు కాబట్టి నీకు మ్యాథ్స్ రాదు కాబట్టి లెక్కలు అంటే ఇష్టం చెప్పు ఇంకా అంతే గా మొహానికి ఏది ఇంకా వేతాది గాని చెప్పం
ఆ బార్లే కాస్కో బార్లు కాసుకోవడం తప్ప ఎందుకు పనికిరారు గాని చెప్పు
ఉ ఎవరిని చూసినన్నావ్ తెలుగచ్చినోళ్ళు బర్లు కాసు
మాకు స్కూల్ తెలుగు టీచర్ అని కిరణ్ సార్ ఒకసార్ ఉండేటోడు ఆయన చూసి చెప్తాన్న
ఏమో మరి మీ ఆ సార్కే తెల్వాలిగ
భలే చెప్పవు మరి నీకు ఇష్టమైన వాహనం సైకిల్ తొక్కడం వచ్చు నీకేం వత్తాది తినడోచ్చు కావచ్చు చెప్పు
సైకిల్ తొక్కుడా అత్తది గాని నాకైతే స్కూటీ కొనుక్కోవాలని ఉన్నది అట్లా దాని నడుచుకుంటా నడుపుకుంటూ పోవాలి
సైకిల్ తక్కుంటా వాడకు దేయాలి నేనే అదే అనుకుంటున్నా మన ఊరు రోడ్డు మీద జై జై మంటూ వెళ్తుంటే అందరూ ఆశ్చర్యంగా చూడాలి విళ్ళకేడా పని పాట లేదు అనుకుని
వాళ్ళు చూసుడు ఏందో గానీ నువ్వయితే ఫస్ట్ పడకుండా నడుపు
మంచిది నువ్వు వెనకాల ఉంటే ఎట్లయినా వాడతా ఆ అయితేనే మంచిగాన పోతది సెస్ లేద అంటే ఎవరు అంటే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ నీకు నచ్చుతదా
హ అంటే ఒకరు ఉన్నారులే గానీ అంటే ఆమె చీర కట్టుకొని పెద్ద బొట్టు పెట్టుకుంటే బాగా అందంగా ఉంటది ఆమె ఆమె అంటే బా ఇష్టం
కూడ అదే ఇష్టం. పట్టుచీర కట్టుకొని, పెద్ద బొట్టు పెట్టుకుని, చేతిలో రెండు వేపాకులు పట్టుకుంటే ఇంకా బాగున్ స అమ్మారు మంచిగా ఉండద? అమ్మోరు దేవత నిన్ దేవతతోని కంపేర్ చేసిన ఇప్పుడు. మంచిగ ఉన్న అమ్మయ్య సరేగాని, నీక్ ఎప్పుడు తిండి ఇష్టం కదా! మరి అమ్మాయ్య చేసిన వాటిలొ ఏది ఇష్టంగ తింటావ్
నాకా మా మమ్మీ చేసే గోంగూర పచ్చడి అంటే బాగ ఇష్టం. వేడి అన్నంలో వేసుకుని తింటే అమృతంలెక్ కుంటాదట గద అది.
అమ్మో మిమమ్మీ గోంగూర పచ్చడి నియ్యారాద్ అదేదో కొత్తది చెప్తాన్నావ్ నువ్వు అని
ఎందుకు చేయరాదు మా మమ్మీకి వచ్చు. ఎప్పుడైన్న చేసింది ఉంటే, నీకోసం పట్టుకొని వస్తా ఆగు. అప్పుడు దీని చెప్పు.
సరే తింటా. నాకైతే ఆవకాయ అన్నం అంటే ప్రాణం ఇన్ కేం అక్కర్లేదు. నీళ్లు కూడా అవసరం లేదు. నాక్ ఏం కూడ అవసరం లేదు. ఆవకాయ అన్నం ఉంటే చాలు.
అయితే, రేపటి నుంచి అదే తనిగుంటు ఉండు. నీళ్ళు కూడ తాగకు.
ఆల్రెడీ అదే చేత్తాన. అవును నువ్వు చెప్తుంటేనే, నాకు ఆకలేస్తుంది. సరే నీకిస్ ఇష్టమైన సమయం ఏది? ఉదయం లేక సాయంత్రమ ఎప్పుడైనా పనే ఉంటద చెప్
ఎప్పుడైనా పనే ఉంటది కానీ, నాకైతే సాయంత్రం అంటే ఇష్టం.
మ్ ఎందుకో
ఎందుకంటే, ఆవుల మంది ఇంటికి వచ్చినప్పుడు, వచ్చే ఆ శబ్దాలు అవన్నీ చాలా బాగుంటాయి కదా! ఊరంతా ప్రశాంతంగా అయిపోతాది.
అవును ఒక రక ఒక రకమైన నిశబ్దానికి వెళ్తుంది కదా! అవును. ఆ వాతావరణం ఎ వేరు నీకు వర్షం పడేటప్పుడు, వేడి వేడి మిరపకాయ బజ్ బజ్జీలు తిన్న విషయం, అబ్బా దిగి అడిగే మాట వర్షం శబ్దం వింటూ బజ్జీలు తింటే, ఆ మజానే వేరు.
నిజమే మరి నీకిష్టమైన రంగు ఏంటిది? నువ్ ఎప్పుడు చూడు ఆ ఆకుపచ్చ రంగు ఉన్నా కనపడతావు. ఎప్పుడు అదొక్కటే కలర్ ఉందా నీకు
అయే నేను వేసుకునేది కాదు. అ ఐదు కూడపచ్చనావు నాకుపచ్చా అంటే, ప్రకృతి కదా! నీకంటే అవన్నీ ని ఐడియా లేదు నాకైతే పసుపురంగ అంటే కూడా ఇష్టం. కానీ నీకది కనిపియ్యదు సరే చూడడనీకి చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. దాన వేసుకుంటా అర్థం అయిందా?
ఆ సరే మంచిదికానీ, ఇక ఉండు బాయ్. మా మమ్మీ పిలుత్తాంది నేను పోతా.
టాటా బై బై మాక్కూడ పనున్నై.
మ్ సరే పో యిగ
మ్ అత